లో
బ్రో యు
హలో బాగున్నార బ్రో బ బాగున్నార బ్రో హ బాగున్నా బ్రో మీరు ఆ బ్రో తిన్నారుా బ్రో బ్రో పేరన్ని ఎందుకు లే బ్రో తిన్నారా బ్రో
అవుం బ్రో తిన్న
ఎం చెస్ అ బ్రో
చెప్పోచ్చు కదా బ్రో పేరు ఏం అయితుంది
ఎందుకు లే బ్రో ఏం చేస్తన్నారు
నేనే ఏమన్నా ఇరిగించేస్తాన బ్రో చెప్తే పెరు
అలా ఏం లేదు లే బ్రో
నా ఇదేనా
ఎ అలా ఏం లేదు బ్రో అలా ఏం లేదు
పైస్ కదా బ్రో
మాస్ బ్రో నా పేరు
ఆ సరే బ్రో నా పెరు ఇధి బ్రో మామిడి కిరణ్
హలో ఓ ఓకే బ్రో
అవును బ్రో
ఇప్పుడు ఎక్ ఎక్కడున్నారు బ్రో కాలేజ్ లో ఉన్నారా బ్రో
ఆమ్ బ్రో కాలేజ్ లో ఉన్నా ఇంటికి పోవాలనుకుంటన్నా బ్రో
ఓ మీక్ కాలెజ్లో ఫెస్ట్స్ జరుగుతయ బ్రో
మార్నాడు ఉంది
ఆ మర్నాడా
ఆ అంటే మామూలు ఇయర్ ది ఇయర్ కి వన్ టైమ్ చేస్తారు బ్రో పెద్ద ఫెస్ట్
ఓ ఓ ఆ ఏం పంపిస్తార ఇస్ ద రైట్. లేదు బ్రో హాలిడే ఏం లేదు
హామ్ ఈరోజు కాలేజి పోఇంటివా బ్రో
ఆ పొయ్యం బ్రో.
ఉమ్ బోప్ర బ్రో.
ఆ బ్రో కొడతాము ఇప్పుడు గాని నా దాంట్లో నెట్వర్క్ లేదు ఐ మీన్. నెట్వర్క్ అంటతుంది నాది ఇప్పుడు కొన్ని అడ్రస్ అడ్రస్ లేదు నాది కూడా కొంతక్కువ ఉంది.
ఆ బ్రో.
కొన్ని సబ్జెక్టులు తక్కువ ఉంది.
ఇంటికి పంపిలేధా బో.
ఆ.
మ హందకి పంపినారా బ్రో. చల్లవ.
సరే మేము ఐస్ క్రీమ్ తింటాము. అలా అని ఏం లేదు బ్రో అళ్లని పంపియ.
అంటే కాద్ కాదు బ్రో ఇప్పుడు ఎల్పిజి స్టాప్ స్టాప్.
ఆ అలా ఏం లేదు బ్రో. ఎప్పుడేం కావాలన్న పోవచ్చు అంటే పీజీ ల్లో కొన్ని పెట్టా పెట్టే ఓపికున్ దోస్ జేజ ఆడ అలాంటివి ఏం పెట్టద్దు హాయ్ బ్రో
వార్ కంటిన్యూ అయితాంది దాని గు
ఆ
మొన్న క్రూడ్ ఆయిల్ ది ఇది ట్యాంక్
ఆ బ్రో ఆ ఇంకేది బ్రో
తిన్నావా బ్రో
లేదు బ్రో ఇంకా తినాలి బయటున్న బ్రో తిన్నాలి
ఏం బ్రో మామూలు ఇది ఏనింటికి పోయిన్నారు బ్రో బయటికి
ఊరిగే అట్లా వాకింగ్ వచ్చినాము బయట బా బదం పాలు తాగుతున్న బ్రో
ఆ అంటే
ఎవరు ఈ మధ్యలో ఏ మూవీస్ చూడలేదా బ్రో
లేదు బ్రో దురంధర్ చూడాలని అనుకుంటన్నా బ్రో ఎ బాగ చూసిన్నారా బ్రో నువ్వు
లేదు బ్రో వన్ చూసిందే లే చూ టూ చూద్దాం అనుకుంటే ఈ మధ్యలో ఎగ్జామ్స్ వచ్చి
అదే బ్రో నేను మొనగంచి చూడలే బ్రో వన్ కాని చూసి టూ ధియేటర్ పోదామనుకున్నా మన ఫ్రెండ్స్ పిలిచారు టిక్కెట్స్ ఆ మెన్న టూ టికెట్స్ తీసు ంటూరు వన్ చూడ్ల అర్థమయి అర్థమయందని పోయిలా పోద బ్రో అంటే వన్ అంద స్టోరీ ఏంది బ్రో
స్టోరి అంటే ఏం లేదు బ్రో అతను ఆయన హీరోస్ స్పెగా వె ధడ అక్కడికి
అంటే ఫస్ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టోరీ చెప్పు బ్రో స్టార్టింగ్ నుంచి
స్టార్టింగ్ నుంచి అంతే బ్రో హీరోగాని చూపిస్తారు తర్వాత హీరో అక్కడ ఆ రణవీర్ సింగ్ అక్కడి స్పైైగా పోతాడు అ అతని పేరు తెలియదు ఆ బ్రో పాకిస్తాన్ పోతాడు ముందే ఒక్కడు అక్కడ మన ఇండియన్స్ స్పె ఉంటాడు బ్రో అక్కడ అతని దగ్గర పని చేస్తంటారు
ఆ
ఒకసారి విలాన్ ఆ ఆ ముందు ఒక పాకిస్తా స్పె దగ్గర పోయి ఐ మీన్ ఇండియన్ మీ దగ్గర పాకిస్తాన్ లో ఉండే వాని దగ్గర కూడా పంచేస్తారా
ఆ
తవత పని చేసుకు ఉంటాడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లే ఉంటాడు ఒక రోజు ఈ హీరో ఇ విలాన్ గాని కొడుకు ఉంటాడు చూడ విలాన్ గాని కొడుకు వాడు ఒక వెడ్డింగ్ వస్ తడు
హ్మ అషే కన్నా
అంటే విలన్ గాడు రావాల్సిన వెడ్డింగ్ కి వీళ్ళు ఈ నాయల్లు కాంటాక్ట్ తీసుకొంటారు
ఆ విలానీ కొడుదోస్తాడు
ఇదిగో
ఆ ఆ
కాంట్రాక్ట్ ఐ మీన్ ఐ మీన్ అక్కడ వంట చేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటారు బ్రో
ఆ
లో విలన్ కోడుకొస్తాడు
ఆహ్ బ్రో
అప్పుడు విలన్ కొడుకు మీద ఎవరో వేరే వాళ్ళు అటాక్ చేస్తారు
ఆ
ే విడికాబ్ బడీ వాళ్ళని వీల్ వీడు వాళ్ళు కాపాడి విలన్ దగ్గరకి పోతాడు
హ్మ
విలన్ అయిమీన్ కొడుకు చనిపోయినటాడు
ఆ
విలాన్ దగ్గరికి పోయి ఇంక విలాన్ తో పాటు ఇంక అట్లే వాన్ వాన గ్రూప్ లోకి జాయిన్ అవుతారు
ఆ
మళ్ళీ అట్లే జాయిన్ అయి కొన్నిరోజులు ఉండి మళ్ళీ హీరో ఈ సినిమాలో హీరోయిన్ వీళ్ళ డాడీ రాజకీయ నాయకుడు బ్రో
ఆ బ్రో
రాజకీయ నాయకుడు అతను ఐంది రాజకీయ నాయకుడు ఉంట ఆ ఈ విలన్గాడు రాజకీయాల్లోకి పోాలనుకుంటాడు
ఆ బ్రో
రాజకీయ నాయకుడు తో కల్ వీడు కలిపి లాస్ట్ కి విలన్ గాని చంపాలని ప్లాన్ చేస్తాారు ఇంకో పోలీస్సోడు కలిపి ప విలాంగం ఇలాంగా ఉన్ పేరు తెలీదు బ్రో నాకి
ఆ ఆ
అంత హాలీవుడ్ క్టర్స్ కదా అన్ పేరు తెలిదు
ఆ
ఉమ్ తిన్నట్లే బ్రో తాగుతున్నను ఏ లేదు బ్రో పాల్ తాతన్నన్
ఎంది బ్రో చిన్న పిల్లోడ బ్రో పాల్ తాగే ఎగ్తెస్ తీస్
టీ కాఫీ అలవాటు ఉంది బ్రో నాకి అలవాటు లేదు బ్రో అద అలా ఏం లేదు బ్రో ఎవరు ఫ్రెండ్స్ బ్రో
ఆ
ఫ్రెండ్స్ బ్రో
అంటే
అంటే వాళ్ళు పీజీ కదా బ్రో పీజీలో టెన్ వరకు కాల్లో ఉంటుంది ఆ టన్ వరకు అలా ఉంటది వాళ్ళకి టన్ టన్ లోపల అ టెన్ లోపాల పేజీలో ఉండాల్ మ మాట్లాడతారా ఎ మాట్లాడారు ఎట్టా తెల్సా హలో ఉన్నారు బ్రో చందన్ పీజీ కేం వాల్ చె అంటే తెల్సినోల్ బ్రో చెప్పు బ్రో బ్రో అర్థం కాల బ్రో ఎపుడు నా దగ్గరా ఇద్దరు ఉన్నారు ే అలా అలా ఏం లేదు బ్రో చాలా మంది ఉంటారు ఏమంటే చాలా మంది తో మాట్లాడుత. ఇ మెయిన్ మాట్లాడేది ఒక. ముగ్గురు ఓ నాలుగురు, లేదు బ్రో నలుగురు, ఒ నాలుగఐదు మందితో ఎక్కువ ఎక్కువ మాట్లాడుతా.
క్లాస్ లో ఉన్న బ్రో.
క్లాస్ట్ లో ను మాట్లాడతాను బయట మాట్లాడ. నల్గ దాయిదు మంచం.
ఇంగ్ంద్ జ్యోత్.
ఇంకెవరితోను మాట్లాడనివ్వరంట. ఇకేంద్ బ్రో. ఇంకేం బ్రో.
ఏం లేదు బ్రో.
హలో.
అ బ్రో హలో.
తిను బో బ్రో.
తిన్నాం బ్రో ఐ మీన్. రూమ్ లో రైస్ పెట్టేసి వచ్చా. రూమ్ లో. రూమ్ లో అ రైస్ పెట్టేసి వొచ్చినా. ఏదో టి ఎదో బయట తీసుకోపోతే సరిపోతా. కర్రే బా లేదు తిన్న. ఏదో కర్రీ చేసారు కాదు బాగాలేదు దానికి ఇంకా రైస్ పె రూమ్ లో పెట్టేసీ. రూమ్ లో పెట్టేసి వొచ్చాను బ్రో. వంశీ అని ఒక ఉండే చూడు జెడెఫ్. దిలో
ఆ వంశిద్
విని వి స ఆ బ్రో వాళ్ళ సిస్టర్ ఇక్కడే ఉంది బ్రో వాళ్ళ మేఘన అనేసి నా పిల్ల ఐ మీన్ ఒక పాపతో మాట్లాడిస్తాం బ్రో నాకి హాస్టల్ లో ఉన్నప్పుడు ఆప్ ఆ పాప అయితే మా కాలేజె బ్రో మేఘనా అనేసి సరేలే బ్రో మరీ చేస్తాను బ్రో థ్యాంక్ యూ